హ
హలో
హలో
ఏం చేస్తున్నారు తిన్నారా! ఆ బాగున్నాం బాగున్నారా మీరు
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఈరోజు ఏం చేస్తున్నావు
ఈ రోజున మామిడికాయ పప్పు అన్నం
అవునా మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలి
మామిడికాయపప్పా ంది బ్యాల తీసుకొని దాంట్లోకి మామిడికాయలు చిన్న చిన్నగా తరిగు వేసి కొద్దిగా వె వెల్లుల్లి కొద్దిగా ఎకంట వాళ్ళని ఎ్రగడ్డ అ కారంపొడి పసుపు అన్నీ వేసి కుక్కర్లో ఎక్కేసి నీళ్ళు వేయాలడి నీల్లు అన్నీ పోసి స్టవ్ ఉజేట వాళ్ళ స్టవ్ ఆన్ చేయలేమని అత్త పెట్టకూడదు
హ
అప్పుడు నాలుగు విజులు వచ్చినాక చేసి అయిప
అవునా
మీరేం చేసినారు
నేను ఉర్ళగడ్డ ఫ్రై చేశాను
ఉర్లగడ్డ ఫ్రై ఒకటేనా
ఉర్లగడ్డ ఫ్రై చపాతో చేసాను
అవునా సై మీరేలా తయారు చేస్తున్నారు
ఉర్లగడ్డలన్నీ చిన్న ముక్క కల్ చేసి హలో
ఆ చెప్పండి
ఎ ఎర్రగడ్డ చిన్నగా తరిగి టమాటా చిన్నగా తరిగి ఉర్ళగడ్డలు చిన్నగా తరిగి ఒక బాం డిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి ఇ ప్రగడ్డలన్నీ వేసి బాగా మగ్గించిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి బాగా మగ్గిన తర్వాత ఉల్లగడ్డలు ముక్కలు వేసి అవి మగ్గిన తర్వాత పసుపు ఉప్పు ఉప్పు కారం వేసి బాగా మగ్గిన తర్వాత ఇంకా దాంట్లోకి కొబ్బరి పొడి వేసి బాగా మగ్గియాలి అదే ఉర్లగడ్డ కరీ ఇస్ రెడీ
ఆ ఎక్కడికి పోలేదా మీరు
లేదండి ఎక్కడికి పోలేదు మేము మొన్ననే మా ఊరు వెళ్ళేసి వచ్చాం
పండకు పోయినారా
అవునండి
ఎలా సెలబ్రేట్ చేస్కున్నారు
బాగా సెలబ్రేట్ చేసుకున్నాం పోయిన బుధవారం మా ఊరికెళ్ళాం.
ఆ
మా మాత్తవాళ్ళ ఊరికి గురువారం పండగ మళ్ళీ శుక్రువారం పార్న పార్న రోజు పొట్లి కొట్టినారు
ఆ
మా నాన్న అక్కడ మా నాన్న అక్కడికి వచ్చాడు అక్కడ పొట్లి కొట్టి కూర చేసి అందరూ తిన్నాం మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు అంతా వచ్చింటే.
బాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు పండగ మీరు
ఆ చేసాము మరీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామ్ అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశాం ఎం
హ్మ్ ఇంకేం చెప్పాలి మీరు
ఈరోజు మనం గ్రామం మరియు నగరం గురించి మాట్లాడ్దామా
నా అమ్మమ్మ హలో
ఆ మంచి ఆలోచ్ చన ముందు మా ముందు గ్రామ జీవిత తం గురించి చెప్పు హలో గ్రామంలో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి గాలి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది.
ఆ పకృతి బాగా చానా బాగుంటుంది హలో